పిస్తుందా. హలో వినిపిస్తుందాండి. అవునా ఏం చేస్త్ స్తున్నారండి. మీరు
ఏం లేదండి. ఏమన్ స్నాక్స్ ఉన్నాయేమోనని వెతుకుతా ఉన్నా రూమ్ లో
అవునా మీకు వర్షం పడుతుందా, అక్కడ
ఆ వర్షం వస్తుందండి.
మీకు వర్షం పడేటప్పుడు ఏమన్నా క్రిస్పీ ఐటమ్స్ కానీ ఆమ్ ఏదండి. ఇది చేసుకొని తింటే బాగుంటది. ఈ వర్షంలో అనే ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయండి. మీకు ఇష్టంగా వర్షం వచ్చేటప్పుడెక్ తినాలని అనిపిస్తుంటదా, ఏమన్నా
అలా ఏం లేదండి.
మీకు అనిపించదా మీకన్ పించద్వా అండి నాకైతే వర్షం పడేటప్పుడు వేడి, వేడి, మ్యాగీ అన్న తినాలనిపిస్తది. లేకపోత్ తే బజ్జీలు కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని అండ్ పచ్చిమిరపకాయలు టమేటా అంతా మిక్చర్ చేస్తారు. కదా మ్మ్ అదేయినా వేస్క్ కొన్ తినాలనిపిస్తుందండి. నాకున్
అలా ఏం లేదండి. ఇ ఇ
బజ్జీలన్నా వేసుకోరా అండి. మీరు బజ్జీలు
మనక్ పీజీలు ఆడిత్తేననేది
ఇసుకోరాండి. మీరు
ఆ లేదండి.
ఎందుకంటే అలాగా అంటే ఆ వర్షం పడేటప్పుడూ ఇకొంమంది అనిపిస్తుందంట. కదా వజ్జీలు వేసుకొని తినాలి వర్షం పడుతుంది. మంచిగా ఆ లేకపోతే ఏదన్నా క్రిస్పీ ఐటెమ్ బాగా కారంగా తినాల్ అనిపిస్తుంది. వర్షాన్ కనే అనేది అనిపిస్తుంది. కదా మీకన్
నార్మల్గా ఏ ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అయినా తక్కువ అండి తినేది
అవి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎందుకుఅయితాయండి బజ్జీలు బజ్జీలో ఫాస్ట్ ఫుడ్ ఎందుకుఅయితయండి
ఆయిల్ ఫుడ్స్ కదండి
ఆహ్ ఇప్పుడు అంటే మనకు ఎప్పుడైన్నా ఒకసారి తినడానికి ఏమవుతది చెప్పండి
నాకు చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు ఎప్పుడు చేసినప్పుడు ఫుల్గా తినేస్తా
అవునండి
సైలెంట్ అయిపోత
అవునండి అవును వర్షంలో తడవాలనిపిస్తదా మీకు
బాగా తడవాలినిపిస్తది మళ్ళీ జలుబ చేస్తే మ ఆమ్మ చేస్తంది అందుకెళ్దు
ఆది నిజమే లెండి ఊరికనే ఎందుకు వర్షంలో బాగా ఉన్న హెల్త్ ని పాడు చేసుకోవాలి చేపండి
అవునండి నాకు ముందే జలుబ చేేస్తే
అంత త్వరగా పోదా అండి
టూ త్రీ మంత్స్ ఉంటదండి
వామ్మో ఆహ్ అట్లా ఎలా ఉంటారంండి మీరు తలనొప్పి ఆస్తాదీ కదా జలుబుకి
అందుకేే నేను ఎక్కువ జలుబ జోలుకి పోను అదే నా జోలికి వస్తుంది
అవునా అండి
అందుకే నేను ఎక్కువ వర్షంలో తడవడం
నాకైతే చాలా ఇష్టమ అండి నాకైతే చాలా ఇష్టం ట్టం వర్షంలో తడవడం అంటె
హమ్
తను తడవాలి అనిపిస్తాది గాని తర్వాత వెంటనే జ్వరం కూడా నాకు కూడా స్టార్ట్ అయితది దానికి ఇంకా ఎక్కడ అండి నేను తట్టుకోలేను ఇంకా
అంటే నాకు వేరే ఏ అంటే హెల్త్ ఆహ్ వచ్చినప్పుడు ఏం కాదండి హెల్త్ ప్రాబ్లమ్ జలుబు వస్తే నేను తట్టుకోలేను అనమాట
అది నిజమే అండి జలుబ వచ్చిందంటే ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేమునమాట మనం
వీక్ అయిపోతాం మనం
అవును అవునండి టాబ్లెట్ తీసుకున్న కూడా మీకు తగాదా అండి త్ర మంత్స్ ఆలానే కంటిన్యూగా ఉంటదా
ఒక్కసారి వచ్చిందంటే అంతే అండి
త్రీ మంత్స్ వరకు అలానే ఉంటది
అలానే ఉంటది అదంతే నేను వదులుతా అన్నా అది నన్ను వదలండి
అయ్యాయో
అందుకు నేను దాన్ని ఎక్కువ టచ్ చేయను అనమాట దాన్ని ఎక్కువ రా అని పిలుచను
చాలా బెటర్లేండి
ఆ ఒకే
అలా ఉండడమే బెటర్ కదండి ఇంకా
మరి అంతే కదండి అది మనం దాని జోలుకి పోకుంటే అది మన జోలికి
అవునండి
మికండీ మీకేమన్న అలాంటివి గుడ్
అంటే నాకు వర్షంలో తడి చిన ఎక్కువ ఎండకి వెళ్ళిన ఆ ఎక్కువసేపు వాకింగ్ చేసి నాకు త్వరగా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది ఎక్కువ ఏ పని చేయలేనండి నేను
అలా అయితే కష్టం కదండి
కష్టమే కొంతమంది ఏమంటరంటే డాక్టర్స్ ఏమంటరంటే బాగా తినాలమ్మా నువ్వు తింటేనే నీకు హెల్త్ ఉంటది లేకపోతే కొంచెం దూరం వెళ్ళేసరికి నీకు అలసిపోతావు ఎక్కువ వర్క్ చేయలేవు నువ్ అంటారు కానీ నాకేమో ఫుడ్ తినాలంటే తినాలాంటే చెయండి ఓ పక్క ప్లేట్ లో చూస్తే బాగుంది కదా తిందాము అని కూర్చుంటాను తినాలనిపించదు కొంచెం తినేసరికి నాకు ఇం ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంగె ఇంగ వేరే ఇంకా ఏం తినలేను ఇంక నేను అలా అయిపోతుంది ఏం చేస్ ద్దాంఅదేదో అంటారు కదండి కళ్ళు కాళ అంటది కడుపు వద్దంటది అన్నట్టు ఉంటానండి నేనై
అన్ అంతే అండి కొంతమందికి కానీ తినాల్ గదండి హెల్త్ పాడై పోతది కదా
తింటానండి నేను ఎక్కువ ఏం తింటానంటే ఫ్రూట్స్ బాగా తింటాను నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ మా అమ్మ బాగా తెచ్చిపెట్టేది అవి తిన్నానంటే నేను నైట్ రైస్ కూడా తిన్నాను ఒక్కొక్కసారి విచ్చిపెట్టేస్తాను కానీ మా అమ్మ అరు స్తుంది కాబట్టి అందుకు కొంచెం పెరుగన్నం తిను ఎం కాదని చెప్పేసి మా అమ్మ తినిపించేది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ లేదు ఏం మీలేదసలు
అంటే ఎప్పుడన్నా మనీ ఉన్నప్పుడు తెచ్చుకోండి ఫ్రూట్స్ అలా
అదే తెచ్చుకుంటానండి అదే తెచ్చుకుంటానండి మా అమ్మ కూడా ఇంటి నుంచి తీసుకొస్తారన్నమాట అవి కొన్ని కానీ నాకు బ్యాగ్ లో మోసు కొని రావడానికి బద్ధకం అండి నాకు ఆ బద్ధకం నన్ను ఎప్పుడు విడి విడిచిపోతదో అప్పుడు బాగుంటా నేను ఫుడ్ విషయంలో
ఎప్పుడో అప్పుడు అమ్మ వాళ్ళే విడిపిస్తారండి
అదే అండి మా అమ్మ అయితే తిడుతుదండి బాగా తిను తిను తిను అనేస్తే నేను ఇంటికెళ్తే మాత్రం మా అమ్మ నేను తినుకోకుండా కూడా తినిపిచేస్తది ఇంకొకొక్కసారి ఇంకా తినలేదంటే ఏ ఒక ఫ్రూట్స్ కానీ ఆ లిక్విడ్స్ ఏదైనా చేసి ఇవ్వడం కానీ అలా చేసి పెడతుదన్నమాట కానీ ఇక్కడకి లేదు కదండి ఏ పని చేసుకోవాలన్నా మనమే చేసుకోవాలి ఇంకా అందుకు మనకి చేసుకోవడం ఏమో ఒక్కసారి బద్దకం వేస్తది ఒకసారి బాగుంటుందన్నమాట
ఇంటి నుంచి వచ్చిన తర్వాత అన్ని మనమే చేసుకోవాలండి అది ఏదైనా సరే
అది నిజమే కానీ అలవాట్లేదు కదా ఫస్ట్ కదా అన్నట్టు అనిపిస్తుందండి
అంతే అండి ఇప్పుడు నుంచి అలవాటు అయితే బెస్ట్ కదా
అవునండి అవునండి
కూడా ప్రజల్ని డిసైడ్ చేసుకోవాలండి
అవున అవునండి
అనే కదండి అప్పుడు పజలా మనం బాగుండవు
అవునండి అవును అదే అమ్మ వాళ్ళు కూడా అంటారు ఇప్పుడే నువ్వు తక్కువ తింటే ఫ్యూచర్ ఇంకెలా చేస్తావు ఇప్పుడు నుంచి మనం కొంచెం బాగా ఎక్కువ తింటే అప్పటికి మనం బాగుంటాం బలం ఉంటది కొంచెం అని చెప్పేసి అంటుంటారు కానీ నేను ఇప్పుడు తినమే తక్కువ తింట ఇంకేం తినాలి చెప్పండి ఇంక నాకు స్ట్రెంగ్్ ఎలా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు నేను చాలా తింటామండి ఫుడ్ మాత్రం
ఫుడ్డు తింటేనండి ఏ దానికైనా బలం
ఫుడ్ అంటే నాకు దాంట్లో పప్పు పప్పు చేస్తారు కదా దాల్ రైస్ రైస్ పప్పు నాకు పప్పు తినాలనిపించదు రసం తినాలనిపించదు ఆ అవి నాకు పప్పు అంటే అస్సలు నచ్చదండి రసం కూడా మాకు పిజిలో ఎలా చేస్తారంటే ఉంటదన్నమాట అది తినాలి అనిపించేదు ఇంంగా నాకు
అవునా అడగండి ఇలా అయితే ఆ ఫుడ్ తినలేక బయట తెచ్చుకోలేక కష్టపడ్డాం కన్నా వాళ్ళకి ఒకసారి చెప్ అే అర్థం చేసు చెకుంటారు కదా
అవునండి అవును
మంతమే ఎలా చెప్పండి అ
అదే అద చెప్పామండి చెప్పి కొంచెం బాగా తినడానికి ట్రై చేస్తాను నేను అండి
మా పీజీలో బాగా చేస్తారండి ఫుడ్ మా పేజీలో ఫుడ్కి ఏం భయం లేదు
అవునా మీకు నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు పెడతారు
మాకు సండే టైమ్స్ నాన్ వెజ్ పెడుతుంది
ఏంటండి
సండే నైట్ నాన్ వెజ్ పెడతారంండి హలో
అే మంచవాడి నాన్ వెజ్ పెట్టేది మీరు
ఆ వీక్లీ వన్సే అండి
అవునా అంటే మాకు వెనస్డే ఎగ్ పెడతారు మీకు పెడతారా
ఆ వెనస్డే ఎగ్ ఉంటదండి. వెనస్డే ఎగ్గు. సండే చికెన్ అండి.
అవునా.
అవునండి.
అంటే చికెన్. ఆహ్ సండే చికెను వెనస్డే
ఎగ్గు పెడ్తాం ఎగ్ లేదా ఎగ్ రైస్ అలా చే ఎగ్ అండి. ఎగ్ లేదా ఎగ్ రైస్ చేస్ హలో హలో
ఎగ్ రైస్, ఎగ్ రైస్ బాగుంటద
ఎగ్ రైస్ చేస్తారండి.
బావుంటదా
ఆహ్ బాగుంటదండి. మా పీజీలో ఏం చేసినా బావుం ఉంటాదండి.
అదే చెప్పారు. కదా మీ పీజీలో ఫుడ్ బాగుంటది. ఫుడ్ మాత్రం లోటు ఉండదు. అని చెప్పేసి అంటూ ఉంటరు కదండి. మీరు
అవునండి. తక్కువ వచ్చినా మరీ మరీ చేస్తారు. మా విధి లో అడిగినా కూడా
మేల్ కదండి. మీకే మా పీజీ లోనా ఇంక అయిపోయిందంటే ఇంక అయిపోయింది. అంటారు. అంతే ఇంక.
మల్ మా పీజీలో అలా ఏం లేదండి. అడిగితే అంటే అయిపోయింది. అని చెప్తే చేస్తారండి. ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు.
అలా ఉంటే బెస్ట్ అండి. ఇంట్లో వాళ్ళలా ట్రీట్ చేయడము. కొంతమంది కొన్ని పీజీస్ ఉంటాయి. ఏదో ఊరికే చేసి అడ పెట్టేస్తారండి. ఇంకంతే ఇంకా అడ ఏం ఉం
పండ్లు వ్యాపారాన్ని వ్యాపారం లాగే చూస్తారు.
అవును కొంతమంది పీజీని ఇల్లు లెక్క చూసుకుంటారు. అవునండి. సరే అండి బాయ్ అండి.
చాలా అండి.
అవునండి అవునండి సరే అండి బాయ్.
బాయ్